ప్లిడ్స్
హలో
ఆ చెప్పండి ఇప్పుడే చూసాను ఇప్పుడే చూసాను అదే సమ్మర్ క్యాంప్ ఎక్కడికి ఎళ్లారంటా సమ్మర్ క్యాంప్
సమ్మర్ క్యాంప్ కి నేను ఇటు ఎళ్ళామండి భద్రాచలం అటు ఎళ్ళామండి డి
అ సమ్మర్ క్యాంప్ ఉంది కదండి మనకి
ఉమ్ ఉ
అందుకే మరి సమ్మర్ క్యాంప్ గురించి మీ మీ మీ మీరు చేసారా లేదా అని అది స్కూలో సమ్మర్ క్యాంపులు గూడా ఉన్నాయండి అవి గూడా ఉన్నాయి మనకి అవి గూడా చూస్
అవునండి మా పిల్లలకు గూడా స్కూల్ లో సమ్మర్ క్యాంపులు ప్రోగ్రామ్ పెట్టారు డ్రాయింగ్ కాంపిటీషన్ అని ఏవో కొన్ని ఆటలు అని ఏవేవో పంపించారు అవి అపోయాక భద్రాచలం వెళ్దాంమని ప్లాన్ చేసుకున్నాము మొన్ననే అయిపోయింది వాళ్ళ యొక్క సమ్మర్ క్యాంపు అందుకని భద్రాచలం వెళదామని బయలుదేరుతున్నా
కాదు అదే వద్దు అని చెప్తున్నా విన్నట్లేదు పిల్లలు
ఉమ్
వెళ్ళాల్సిందే ఇక్కడికిఎళ్ళాలి అక్కడికిఎళ్ళాలని నీ అమ్మా ఎక్కడికి ఎళ్ళాలండి బాబు అయ్యో మనకి మన రోజు రోజుల్లో ఇన్ని అవకాశాలు లేవండి లేవు లేవు
మన చదువులప్పుడు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయండి
ఈ సెలవులు సెలవుల్లో ఎంత బాగ అష్టాచమ్మా తొక్కుడు బిళ్ళ ఆ చేట్టికి ఉయ్యాల కట్టుకుని వూగడం అబ్బా ఇప్ ఇప్పుడు ఎవరన్నా ఆడుతున్నారా ఆట్లు
ఈ లేదండి ఆషాఢమాసం వస్తే తెల్లవారుజానా చెద్దన్నం తిని స్నానం చేసి చెద్దన్నం తిని ఉయ్యాల కట్టుకొని మ్ చేతికి గోరింటాకి పెట్టుకొని
ఎంత సందడి చేసేవారో ఇప్పుడు లేదు అది అసలు అవన్నీ మర్చిపోయారండి
అంతే అండి అన్ని గుర్తుపెట్టుకుంటే ఇంకేమైన్నా ఉందా ఇంగో చాలా విషయాలు ఉన్నాయ అవే గుర్తు పెట్టుకుంట ఉంటారా అ అన్నట్టు చేస్తున్నారు వాళ్ళు పనులు బుక్స్ ఆ చెప్పండి ఇంకా నాకు
అంతే గదండి మరి
తిరగడానికి అవి ఇవి చెప్పడానికి కూడా ఓపిక లేదండి కానీ ఎలా అలాగారు చే ఎలాగైనా చెయ్యాలి అని
అదే అదే ఏం లేదు మేము భద్రాచలం ఎళ్ళాము భద భద్రాచలం వెళ్తుండంగా అక్కడ షిప్పు ఒకటి తీసుకెళ్తారు అనమాట గోదావరి మధ్యలోకి షిప్పు తీసుకెళ్తారు అన్ని ఇక్కడి భద్రాచలం నుంచి రాజమండ్రి వరకు తీసుకెళ్త అనమాట మేము ఆ షిప్ లో ప్రయాణించాము అబ్బా ఏమన్నా ఉందండి ఆ ఎంజాయ్మెంట్
ఆ
ఆట్లు ఆడిస్తున్నారు హౌజీలు ఆడిస్తున్నారు ఆ గోదావరి మధ్యలోంచి వెళ్తుంటే అబ్బా అబ్బా ఏమన్నా ఆనందం అనిపించిందండి
ఎంవస్తుందో నాకు తెలియట్లేదు గాని ఇప్పుడు రోజుల్లోని అప్పుడు రోజుల్లో నీ గురించి చెప్తుంటే కూడా ఆ వినడమే ఏదో దాంట్లో మూవీలో చూసాను కూడా చెట్టు కింద ఆ అమ్మాయి ఆడుకునే రోజులు గుర్తొచ్చినం విదేశాలకు వెళ్ళిపోయింది విదేశాలకు వస్తున్నప్పటికి ఇంకా చెట్టు అలాగే బ్రతికి ఉంది ఇంకానే
ఉమ్
ఆ చెట్టుని చూసుకుని జ్ఞాపకాలు నెవరేసుకుంటుంది వాళ్ళ పిల్లలు మాత్రం విదేశాల్లో అదే సెల్లు ఫోన్లతోనీ అమ్మ మంచి జ్ఞాపకాలండి ఉయ్యాలు కట్టుకొని అసల నిజమే మనము ఆ ప్రతి సెకండ్ మనము ఆనందం చేసుకుంటూ పిల్లలకి ఆ చెయ్యాల్సి వస్తుందండి చాలా బా నాది అయిపోయిందండి ఈ రోజుకి నేను మ మాట్లాడాలనుకున్నా మాట్లాడలేకపోతున్నానండి అంతా ఆ జ్ఞాపకాలతో ఉ చెప్పడానికి చెప్పన సఖ్యం అసలు ఆ జ్ఞాపకాలు మీకు గుర్తొస్తున్నాయా మీ చిన్ననాటి జ్ఞాపకాలు
ఎందుకు రావండి అబ్బా అప్పుడు మనం ఆడింది ఏమనా తక్కువ ఆట్లండి చిన్న చిన్న దొంగతనాలు చెట్లు ఎక్కి కాయలు కోయడాలు
అబ్బో
ఉమ్ నేరడుపళ్ళ చెట్లు ఎక్కడాలు జామ చెట్లు ఎక్కడాలు కాయలు కోయడాలు సామాన్యంగా లేవండి బాబు మన అల్లరవుతే సమ్మర్లో
అవునా
సెలవులు ఇచ్చారంటే చాలు ఇంక మనం చెట్లు గుట్టు ఎండలు బడి తిరగడము అసలు ఆడాలదు అనట్టుగా తిరిగేవాళ్ళం చక్కగా
నేటితరం పిల్లలు అవన్నీ
అవునవును
అ
ఇప్పుడు తరం పిల్లలకి అవి తెలియట్లేదండి అస్సలు అసలు అవి తెలియాలంటే వాళ్ళు ఇంకా గత గత జన్మ లోకి వెళ్ళాలి ఇంకా మనం ఫ్యూచర్ లోకేళ్ళి మనం వాళ్ళకి ఇట్లా ఇట్లా చేసామని చెప్పని మన పిల్లలకి మనం చెప్పాలి హలో